ఆహ్ హలో
ఏంజేత్తావె
వున్నాగలేవ్ హలో
అదా ఆహ్ తినవా
ఆహ్ తిన్నా మీరు తీన‌్నరా.
ఆహ్ తిన్నాన్ తిన్నాం ఇంకేం విశేషాలు మరి.
ఏంటి ఇయాళ స్పెషల్.
నిన్న ఏం లేదు నిన్న నైట్ చిక్
ఈరోజు స్పెషల్ ఏంటి.
ఇయాళ ఏమి లేదు చిక్కు ఎలా చెప్పాలి. రంజాన్ చేస్కోవా సేమ్యా చేస్కో హ్మ్
అంత లేదుర మీవోళ్ళీ
లేద్ లేద్ ఏం లేదు ఆ ఏ
మీ ఊళ్ళో రంజాన్ చేస్తారా అసలు.
చేయలే ఇగ చేసేటోళ్ కొంతమందే ఇగ అమ్మ వోళ్ళే.
ఆహ్ అబ్బా ఎంటెక్ చేద్దామానుకున్నాను. కాకపోతే ఇయాల ఈవెంట్ కన్ జెప్పేసి బోడుప్పల్ సైడ్ వచ్చినం. ఆహ్ ఆరు తులంకి అట్లా చేసి ఇప్పు అట్టా ఉంటారో ఏం నీళ్ళో అంటారో ఏమో. ఇక్కడ పెట్టారు అ పాడు కదా అయిన ఇది ఏం అల్లాటబ్బి ఇందక ఉన్నాయ్ చెప్పుకొని ఏస్తే అయ్యేపోతది కదా. ఇంక నేన్ ఏం అన్ను ఆహ్ ఫ్రెండ్స్ ఉన్నారు పక్కన.
ఉమ్మ్
క్లా క్లారిటీ ఉందిగ.
నా ఇప్పుడు మంచిగానే వస్తాంది.
నేన్ మరి రెండో తారీఖు పొ కాని మర్చిపోకుర్రి.
రెండో తారీఖా అవుతే ఒచ్చుడె అక్కొత్తాని. కేన్
మాకుగ నువ్వు.
ఆయ్ ఇద్దరం ఒకటే లే ఎవలో కాయ్. ఎవలో ఒకళ్ళు ఉన్నా కూడా ఇద్దరు ఉన్నట్టేగా.
అది
ఆహ్
మీ ఇద్దరు ఉండాల్సిందే కన్ఫామ్ గా లేదంటే ఇక సుత్తా. నేను కూడా అప్పుడు కూడా ఎందుకు మీ ముగ్గురం ఉన్నాక ఎవరన్నా ఒకరే వస్తారు ఇగ అప్పుడు కూడా.
ఆ ఏదో నాకు ఏం అర్ కో దొరికినట్టు దొరుకుతన్నయి. అమౌంట్ అడుగుతాంటే అదే చికాకు అయితాండ్రు వాళ్ళు.
తం అమ్మాయి పెరుగు పాలు. తంసప్ ఒకటి కూల్ డ్రింక్ ఒకటి నీకు ఒకటి. ఉమ్మ్
ఏ డిస్కషన్ ఐతున్నట్టు ఉన్నది.
ప్లేార కుద్ద్ద మూడు ప్లేట్లు మొత్తము.
ఇపుడా ఆ ఆ డిస్కర్షన్ అయితాంది.
ఆగు ఆగు ఆ ఆ అక్కౌంట్ నేను ఏసియ రా అన్న నా పోయి యాభై రూపాయలు ప్లేట్ అంటే నేను వద్దే వద్దు అందును. యాభై ప్లేట్ తీసుకొచ్చనావు మళ్ళీ నేను ప్లేటే ఏ తీసుకరాను అన్నావు. నువ్వు ప్లేట్టున్నర పట్టుకొచ్చినవ్. హ్మ్మ్ సరే పోనీ గదాంట్లో ఏమున్నాది తిన్నదానికి గదెంము కాదు కాని కొసేపూ అగు ఆ చెప్పు అన్న.
చెప్పాలే నువ్వే అర్ధం కాలే.
ఎటువంటిది ఏం లేదు కన్ఫామ్ రావాల్సింది అంతే. అ
ఆహా
మళ్ళ నాకు ఇబ్బంది అవుతది నాలుగో తారీఖు చేపినగా.
నువ్వు చెప్పింది రెండు కా నాలుగు కా,
రెండుకు ఈవినింగ్ వరకు నేను ఇంటికి వస్తా.
ఆ ఆ
మూడుకు వెళ్దాం.
ఆ ఆ
హ
ఎందుక మినిమమ్ టు త్రీ హావర్స్ ఆడానే ఉంటంది ట్రేన్
ఆ ఆ అ
ఉం
మంచిగానే ఉంది కదా నువ్వు అన్న డేట్ కూడా, దశమి
అదే అదే అట్లా అని చెప్పేసి చూస్తన్న శుక్రవారం అవుతది ఆ రోజు ఎట్లాగా మళ్ళ
దశమి మంచిగానే ఉంది ఏకాదశి మంచిగానే ఉంది. రెండు రోజులు బాగానే ఉన్నది కదా.
స్ మ్మ్
ఆ ఆ ఆ ముంజకాయ కోస్తావా. ఇప్పుడు ఆగు ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంకేం విశేషాలు మరి ఇప్పుడు మీరు ఉన్న ఇప్పుడు హైటెక్ సిట్టే కదా మీరు ఉన్నది.
అవునవును
ఒక టూ డేస్. టూ డేస్ ఏమన్నా మీరు రూమ్ లో ఉండొచ్చా. వీలు ఉంటదా.
లేదు లేదు అట్లా విలుపడదు అసలే ఆహా విలుపడదు
ఉండనీయరా ఆ ఒక్క రోజేనా
ఉండనీరు కాళీ చేపిస్తారు
ఆా ఒక రోజు ఇటు అక్కడనే అన్ని వచ్చేది అక్కడ నుంచి వస్తాను క్యాన్సల్ గుంచి అ
అ హ అభ ష్టయిక్స్ పూర్వ బీట్ లో నీకు ఏడు వేల ఎనిమిదింట రూమ్ రెంటే ఉంది
మీ కాదు అద గద్ద మీ దాదా అంట అంట అే బాగా ఇయితాను బాట బానేజ ఈ దగ్గర చూసినా ఇప్పుడు ఏది చూసినా గదే కథ అ
దసరంట
అదేన్నా కాాల ఇది కూడా అదే ఆ ఫోన్ తిర సిగ్నల్ అతార ఇట్ తక్ైత అ మళ హా అమ అడు ట్వంటీ చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లా చెప్తాను కానీ అది ప్రాసెసింగ్ ఫీస్ అని ఇది అ అ అని కొద్దిగా అదొక ఫీజ్ చెప్తా
ఉ
అదేమో ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే టూ థౌజండ్ అంట మళ్ళా వర్క్ కూడా ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ ట్రైనింగ్ ఉంటే అప్పుడు ఒక టూ థౌజండ్ అంటాను
అంటే మనం పే చేయాల వాళ్ళకి
ఆ అదేంటి మరి నేను వన్ మంత్ వన్ మంది వసిన తర్వాత అన్నా నాకు ఇచ్చేదాన్ని ఇల మేనేజ్ చేసుకోం అని నే అంటాను
అ
అట్లా ఉండదు అది ఇదా అని వాళ్ళు అంటం
ఫస్ే అమ్మ చాల తరతికివవుంూ ఉండపో వాళ్ళ సంబంధం లేదు
ఆా ఆ
ఎందుకు అంటే అందరు అలా వాళ్ళు అట్ డబ్బు ఫస్ట్ అమౌంట్ పెట్టాలి ఇక్కడ చ్చడ
అంటే అది రియల్నా అసలు ఉంటేదా అసలు వకంద అట్లా అని
స్ అబౌట్ ఫోర్ థౌసండ్డత మైదలో మ మ అంట మా ఫోటోగా మాకు క్యాష్ బ్యాక్ చేస్తారన్నారు
ఆహా నీ అట్లాంటలే అసలు నాకు వన్ మంత్ వసిన తర్వాత సూడు అన్నంకా అట్లా పెట్లేదు నేను ఇట్లా కూడా ఒకసారి అడిగి చూసినాను నువ్వు అన్న అట్లనే నీ అట్లా కూడా అన్నా
ఆ
హు హామ్ నస్తే
హే
ఆహా యా
హ అంతేగాని ఆ వర్క్ అయితే అది వేస్ట్ బావ నన్న అడిగితే అది అది కానీపని అది చేయలేదు మళ్ళా అది ఎందుకు అంటే నీకు లోకువని అదేం లేదు పదివేలు ఎనిమిది వేలు చూశాక వస్తదంట కిరాయి డేర్ చేయొచ్చు కదా సరే ఇంకో ఐదు వేయిలు ఎక్కువైందనుకో కానీ ఇంటికెళ్ల ఉంటది కదా మినిమం ఏడ ఎనిమిది వేలు ఏడికి పోవు పక్క చిన్న బానురు
హా ఆ
ఇప్పుడు నీకు నచ్చితే అన్న నైన్టినైన్ పర్సంట్ నీకు నచ్చదు
ఆ ఆ
మినిమం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పడితే నీకు మంత్లీ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ల గురించి
హుమ్ ఆ ఆ
ఆ నీకు ఇప్పుడు చెప్పనే చెప్పు ఇరవై ఐదు వేలల్ల పది వేలు నీ రూమ్ కే పోతాయి పైన ఫుడ్డు ఏమ్ పెడతావ్ ఏముంటది
హు హామ్
ఇంకా వేరే చోటుకి పో ఒక పదివేల అన్నా దొరకాలి కదా
ఏం దొరుకుతలేవు రంది నాకు అదే అయితాంది హా
సరిగ్గా ఆ
ఇగా మరి రెండో తారీకి ఇక్కడి
ఆ ఆ
ఎన్నో తారీకు కడతా అంటానా
ఖాళీగా మౌబాద్ ముప్పారం పోయిన ఇక్కడ ఎటు పోయిన పది పదకొండు ఇంటిలోపు మౌబాద్ల ఉన్న
హుహు డైరెక్ట్ మైబాద్కి పోతావా లేకపోతే ఇక్కడికి వస్తావా అంటానా నేను అనేది
పది పదకొండింటి ఇంటిలోపు కూడా నేను మౌబాద్లా ఉంటే ఎందుకంటే కృషనా ఆప్త
ఇగ దానికన్నా ఇంటర్సిటీ బెటర్ కదా
ఆ ఇంటర్సిటీ కూడా గదే పది పది పదకొండు మౌబాద్
ఇంటర్సిటీ ఎందుకంటే అది నాన్ స్టాప్ తీసుకొత్తది ఒత్తే ఆ జనగంమో ఎక్కడనో ఆగుతది ఒక స్టేషన్
ఆహా అంటే ఆల్టర్నేటివ్ ఒక ఉన్నా లేకపోయినా దానికి వచ్చినా కానీ పదకొండు ఇంటి వరకు మౌబాద్ల ఉంటాం అయితే ఒకవేళ రమ్మంటే అదే రోజు తవా మీరు రాత్ర ఎ వచ్చిన పని చూకుంటావచ్చు మళ్ళ ఇంటికి పోకుండా
అ
అ మూ తారీ అ మూ తారీఖు శుకవారం అవు మూ తారీఖ పో అలనే
నువ్వన్నట్టూ మూడో తారఖే పెటగున్నట్టుంది గదండి
రొండు తారీకు మూడో పొద్దు పొద్దు గాల మన్న మూడున్నర్ర రెండు వరకు వత్ కన్ఫర్మ్ పడతది నాకి తెలిసి
ఆ ఆ కట్ గాలే బై వాల్ని కడ్ చేసేయి ఆ సరే